అక్క
ఆ చెల్లె వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది అక్క
ఏం జేస్తున్నావ్
ఇప్పుడే ఇంటికి వచ్చా అక్క
ఒకటే వస్తవా
ఏంటక్కా
నువ్వు కూడా జాబ్ చేస్తావా అంటున్
అహా లేదక్క మాకు స్టూడియో ఉంది
ఫోటో స్టూడియోనా
అవును మీరెం ఏం జేస్తారు అక్క
స్టూడియో అంటే ఫోటో స్టూడియో నా
ఆ ఆ అవును
ఆహా లేదక్క అలాగ్ కాదు నార్మల్ గా పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అంతే
అవి తీస్తవ వీడియోస్ ఎడిటింగ్ చేయడం ఫొటోస్ తియడం వచ్చా
లేదు నేర్చుకోవాలి
ఎన్ని ఇయర్స్ నుంచి వెళ్తున్నావ్ స్టడీ కంప్లీట్ అయిందా నీకు
ఆ అయిపోయింది అక్క డిగ్రీ
ఉ ఏ గ్రూప్ తీసుకున్నావ్ డిగ్రీలో
ఏదక్క బి ఎస్ సి
ఏ గ్రూప్ తీసుకున్నావ్ డిగ్ గ్రీ లో బి ఎస్ సి కంప్యూటర్సా కంప్లీట్ అయి ఎన్ని ఇయర్స్ అయింది వన్ ఇయర్ ఆ టూ ఇయర్ వన్ ఇయర్ ఆ టూ ఇయర్స్ అవుతుందా కంప్లీట్ అయ్యి డిగ్రీ
టూ థౌజండ్ ట్వ ఫోర్ లా అక్క
హు నిన్
మీదక్క
నాది ట్వంటీ త్రీ లో కంప్లీట్ అయింది
మీరు ప్రజెంట్ కలియేన
రీసెంట్ కాలినే ఇంట్లోనే ఉంటాను ఏం జాబ్ చేయట్లా ట్రై చేసి మానేశా అన్ హు బోంజెసావ మ్ ఏం కర్రీ ఏం కర్రీ
కర్రీ పప్పు టమాటా మీదేం కర్రీ అక్క
ఆ మా ఇంటి దగ్గర చిన్న ఫంక్షన్ ఉందన్నమాట అక్కడ నుంచి ఫుడ్ తీసుకొచ్చింది మా అమ్మా బిర్యానీ తప్ప అన్ని ఐటమ్స్ ఉన్నాయి నాన్ వెజ్ కూడా ఉంది ఆ మీ సిస్టర్ ది అయితే ఆనపకయా కూరంట బండి సర్వీసింగ్కి ఇచ్చాను హాఫ్ అన్ అవర్ లో చేస్తానని చెప్పింది
అవును ఇ వెళ్తున్నా అంది
హు మ్ నువ్వు ఇంటికి వచ్చేస్తావా స్టూడియోలోన్నావా
ఇంటికొచ్చేసాణక్క ఆ ఆ మ అక్క వేరే దిక్కునుంటది నేను వేరే ద నుంట
హు మార్నింగ్ ఏ టైం కేళ్ళి ఏ టైంకి వస్తావ్
టెన్ టు ఫోర్ ఒక్కొక్కసారి వర్క్ ఉంటే సిక్స్లా అలా అయిపోతది
అవునా మూవీస్ చూస్తావా
ఆ చూస్తా
రీసెంట్గా ఎం మూవీ చూసావ్
ట్గా థియేటర్స్ లోనా లేకపోతే
నార్మల్ గా హు
మూవీస్ తక్కువే మా ఇంట్లో ఎక్కువ సీరియల్ ఎడతారు
పోని
సండేస్ అంతే సీర అన్ని సిక్స్ టు ఎయిట్ అంతే
మార్టివియా జీ తెలుగు నా జెమిని యా
మాటివి మాటివి మాటివి
ఆ కార్తీక దీపం మొదలెట్టారమ్మా మీరు కూడా చూత్తారా దాన్ని అన్న చిన్నప్పటి నుంచి చెస్తుంది అవదు అది మాత్రం అవదున్న చిన్నప్పటి నుంచి చెత్
ఆ
రెండోసారి వేసిన చూసేస్తున్నారా అంత పిచోళ్ళ అమ్మాయి
ఇంట్లో చూస్తారు కదక్క మనం కూడా చూడాలంతే ఇంకా అది మనకి రిమోట్ ఇవ్వరు. సండేస్ ఒకటే
హ్మ్మ్ హ్మ్మ్ ఐతే ఫోన్ ఉంటే ఇంక టీ వీ దగ్గర వెళ్ళన్లే ఇంకా మా అమ్మాయి చూస్ ఉంటది నా పూలగంప ఏదో సంపంటడు అద సీరిలు
నేను వెబ్సైరీస్ చూస్ సారా అప్పుడు అప్పుడు
ఆ ఈ రీసెంట్ గా ఏం వెబ్ సిరీస్ చూసావు యూట్యూబ్ లో
పెళ్లి చూపుల నార్మల్నే
ఏం చూసావ్ జస్ట్ మ్యారేజ్ చూసావా
హ్మ్మ్ చూసాను ఆ ఎపిసోడ్ అంతా మొత్తం
హ్మ్మ్ ఇది చూస్తావా ఏంటది వెడ్డింగ్ ది విల్ యూ మ్యారీ
హార్ట్ బీట్ ఒకటి చూసా ఇది విల్ యూ మ్యారీ మీ కూడా అయిపోయింది హార్ట్ బీట్ యైట్ ఎపిసోడ్స్ చూసా ఇంకా యూట్యూబ్ లో ఇవ్వాళే ఇంక
హ్మ్మ్ విల్ యూ మ్యారీ మీ ఇంకా కంప్లీట్ అవ్వలే కంప్లీట్ అవ్వలే వాడు వారానికి ఒకటి రిలీజ్ చేత్నాడు ఏదో త్రీ త్రీ వీక్స్ బ్యాక్ పెట్టిన చూసిన ఇంకా ఆ సాగుదీస్తున్నాడు అమ్మా ఎప్పటికి రిలీజ్ చేస్తాడది.
రీసెంట్గా అయితే సోరాయి మూవీ చూసాను సోరాయి మూవి బాగుంది కదా
ఎవరిదిది
కొత్తా కొత్తవాళ్ళు
అవునా
తమిళ్ లో‌ దేంట్లోనొ వచ్చింది దాంట్లో తెలుగులో ఇచ్చాడ మన్నాడు
విత్ లవ్ మూవీ చూసాను నేను
కా
అవున రా
నేను క్రిస్టియన్స్
మీరు చేచ్చుకెళ్తారా ఏ
ఆ ప్రతి సండే మా సంఘం చర్చ్ ఆఫ్ క్రైస్ట్
చర్చ్ ఓఫ్ క్రైస్ట్ అమ్మ అది బైబిల్ మిషన్ ఉ
మీ దాంట్లో పండగలు ఉంటాయి కదా మా దాంట్లో అలాంటి ఏడి అదే ఈస్టర్ గుడ్ ఫ్రైడే
అలాంటివి ఏ ఉండవుగా మీకు
మా దాంట్లో ఏమి ఉండవు క్లాబ్స్ కూడా ఉండవు సైలెంట్
హ క్రిస్మస్ అన్నా సెలబ్రేట్ చేస్తారా
అహా లేదు
మ్మ వచ్చేసాడు అమ్మ సాధయం చేయడు ఐస్ క్రీమ్ ఇస్తానుండు తి ఉండు ఉడురా ఉ ఇకా కొన్ని ఊ
తాడేపల్లిగూడెం అక్క మీది
ఆ అవును అడ్రసులు చెప్పకూడదు
ఓకే ఓకే
ఆ మా అక్కొచ్చిందాన్నమాట పెట్రోల్ అయిపోయింది మా తమ్మని పంపించాము పెట్రోల్ తె వచ్చార అన్నమాట అంది ఏంటి నువ్వు కూడా బ్యాంక్ కోచింగ్ ఏమైనా తీసుకున్నావా తీసుకోవాలన్న ఐడియా ఉందా
ఏ లేదక్కా అసలు
అసలాం లేదంటే
వస్తున్నారు అవ్వదు ప్రయత్నించిన అవ్వదు ఆల్రెడీ ట్రే చేసిన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళని చూస్తా మరీ బ్యాంక్కు వచ్చింది అన్నాం అనుకో
ఊ
బాగోదు
అ అదే మీ అక్కడ కూడా అదే చెప్తుంది
ఉ
ఎగ్జామ్స్ రాస్తాను పడినప్పుడు ఉంటుంది ఆర్ఆర్బి ఇవన్నీ ట్రై చేద్దాం అంటే, వాటికి ఫిజికల్ టెస్ట్లు ఉంటాయి. ఎందుకు రాసిన వేస్ట్ అవి క్లియర్ అవ్వవ్ చేయవు.
అవును ఒకటి పావు మార్కులు ఎంతో పోయింది. ఒకటి మొన్న ఇంకా అలా ఒకటేమో శ్రీనిధి ఉమ్ శ్రీనిది ఇంటర్వ్యూలకు ప్పుకు వెళ్ళింది అది రావలేదు నర చరా కొ వచ్చింది ఏ
నువ్వు ట్రై చేస్తనవ నువ్వు రాస్తావా
లేదక్క నేను రాయను అంతంత బుర్ర లేదు మ్యాథ్స్ మ్యాథ్స్ ఎక్కువ చెయాలి దాంట్లో అమ్మో మ్యాథ్స్ చెయాలి కదా కోవ
ఓ ఆది హీరో అయ్యి ఉండి నువ్వు ఎలా తీసుకున్నావు మరి. బిఎస్సి కంప్యూటర్ సైన్స్ ఎలా తీసుకున్నావు మరి.
ఆ అంటే అప్పుడు ఏదోలా కొచ్చం అంటే మ్యాథ్స్ ఎక్కువ చేసేదాన్ని నేన్ అంటే నాకు ఆ సబ్జెక్ట్ అంటే భయం కానీ ఉమ్ చేస్తే మాట చెప్తా
సరే ఇంకా అయితే నీ వల్ల అయిపోద్ద
ఏమో దాని జోలు కెళ్లకూడదు అనుకున్నాను అంతే
అనుకురెంటప్పుడుతి అన్నావు నువ్వు రోజు డైలీ ఫాలో అవ్వాలా అడు మొత్తం అనే ప్రీపేర్ ఐతే అందులో ట్వంటీ ఫైవ్ ఒ తర్టీ ఇత్తడు. బు ట్వంటీ ఫైవ్ అనా
ఏమో అక్క ట్వంటీ ఫైవ్ ఏ అనుకుంట ట్వంట ఫైవ్ ఒ థర్టీఓ
ఏమమ్మ నాకు సరిగా ఐడియా లేదు. రాద్దాం అనుకున్నాను నేను అప్పుడు ఎస్ఎస్ రేపు ఏంటి ఏమన్నా ఏమంటివి ఎల్టి అని చూడు ఎస్ఎసి లో ఏంటో తక్కువో తక్కువద ఒకటి ఉంటది. ఏంటమాద అలా ఉంటది మన బ్రెయిను. అందుకే అందుకే మనం సెట్ అవ్వం ఇలాంటివాటికి ఏదో దేనికో పెట్టాను ఎమ్మో అమ్మ మీద వస్తది దాని పేరు ఏంటో మర్చిపోయాను. ఎస్ఎస్సి లోనే సిబఎల్ లో ఎస్ఎస్సి ఉ సిహెచ్ఎస్ఎల్ లో ఇంకొకటి ఏంటి సిజిఎల్లో సిహెచ్ఎస్ఎల్లో ఎంటిఎస్ అమ్మ అమ్మ గుర్తొచ్చింది ఎమ్ టిఎస్ అది అన్నిటి మీద కొంచెం ఈజీ ఉంటదంటే అది పెట్టాను. అన్నమాట పెడితే అది ఇప్పడికి రాదే ఇ వన్ ఇయర్ అయిపోయింది. తెలుసా
సరేక్క నువ్ చేస్తన్ అ నెక్స్ట్ అయిపోయింది సరే